ఆ రండి
ఆ బాన్న మీరు బాన్నారా
ఆ బాగున్నామండి తిన్నారా
తిన్నాను మీరు తిన్నారా
తిన్నానండి ఏంటి ఈవాళ స్పెషల్
ఈ రోజు మాది బెండకాయ ఫ్రై అండి మీది
మాది పాలకూరండి
అవునా మీరే చేశారా పాలకూర ఎట్లా చేసారు కొంచెం ప్రాసెస్ చెప్తారా
హా చెప్తానండి ఫస్ట్ ఏవేవి ఇంగ్రీడియన్ట్స్ తీసుకోవాలో అవి చెప్తాను వినండి
ఊ చెప్పండి
పాలక్ కూర ఉల్లిగడ్డలు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు
ఓకే
పసుపు కారం
ఊ
పాలకూర తీసుకోవాలండి కొన్ని తాళింపు గింజలు కరేపాకు
ఓకే ఓకే ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చెప్ ప్పండి
చెప్తున్నాను ఫస్ట్ గిన్నె బెట్ ఒక రొట్టె స్టోన్ ఆయిల్ పోయండి
ఓకే
ఆ పోసాక అది కొంచెం వేడయా ఆ అప్పలు పచ్చి శెనగ పప్పు పూ యాంటీ
ఒకే
అయిపోయినంక ఏం చేయాలంటే అంటే ఆ ఇందులోకి కరెపాకు ఎయ్యండి కరేపాకున ఎన్ని చే
ఒకే
ఎసేసి కొంచం ఏపుకొండి చికెన్ ఐతే వాసన వస్తుంది కొంచం స్మెల్ వస్తుంది
ఓకే
ఉల్ చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకుప్పుడే ఉల్లిలు వేసేసి మంచిగా ఫ్రై చేయండి అది ఏంటిది ఆ గోధుమ కలర్లోకి రాగానే దాంట్లోకి ఆ ఏం చేయండి అంటే పాల కూడ వేయండి
ఓకే బాగ ఫ్రై చేసి
ఆగండి మధ్యలో మర్చిపోయినా ఎల్లిపాయలు దంచి దాంట్లో ఏదైతే ఉల్లిగడ్డలు తరుగుతున్నారో దాంట్లో కొంచెం అది నూనెలో వేగనియలి వెల్లిపాయలుని చి అందులో ఏసి వేగనిచ్చాక ఈ పాలకూర అందులో వేసి మంచిగా ఉడకనియండి
ఓకే
ఆ ఉడకనిచ్చి ఆ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికినంక మళ్ళీ కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి మళ్ళీ ఉడకనివ్వండి ఉడుకనిచ్చి ఫైవ్ మినిట్స్
తర్వాత ఏం చేయాలే
హలో
ఆ చెప్పండి
అక్కటికి నాగూడ
అయ్యో
ఎలా చేస్తారు కొంచెం రెస్
నాకు పాలకూర వండ నీకి రాదండి నేను తినను ఎ నాక్ నచ్చదు ఆ నేను టమాటో రైస్ బాగా చేస్తానండి అదే ప్రాణం చేసినా అనుకో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను
హా చెప్పండి
ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కోత్తిమీర్ పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత హోల్ గరం స్పేసిస్ ఉ చూడండి సాజీరా లవంగా ఇలాచి చి బిర్యానీ ఆకు విన్పిస్తుందా వాయిస్
ఆహ్ వినిపిస్తుందండి చెప్పండి చెప్పండి
ఆహ్ హోల్ గరం మసాలా స్పైసెస్ తీసుకోవాలి అలానే ఒక ఫైవ్ టు సిక్స్ టమాటోస్ తీసుకొని వాటిని మిక్సీలో మంచిగా ప్యూరీ చేసుకోవాలి టమాటో ప్యూరీ.
ఓహో అంటే మిక్సీలో ఏసి పట్టుకోవాలా అవి
ఆహ్ అవును
ఏమన్నా
టమాటోసే ప్యూరీ చేసుకోవాలి
ఓకే ట ప్యూరీ చేయాలా
ఆహ్ తర్వాత ఒక బాండి పెట్టుకొని మంచిగా పెద్దది కడాయి లాంటిది దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసాక బగారాకు ఇగో హోల్ మసాలా ఉంటాయి చూడండి లవంగం ఇలాచి మిరియాలు సాజీర అవి ఆడ్ చేయ్యాలి ఆడ్ చేసినాక తో ఫ్రై చేసుకోవాలి వాటిని
అవునా
అవి ఫ్రై అయినాక అందులోకి ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ మరీ గోల్డెన్ కాదు లైట్ గా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు.
మ్మ్ హా
యాడ్ చేసుకున్నాక దాంట్లో పసుపు ఉన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేయాలి ఆ ఫ్రై అయినాక మనం ముందుగా పట్టుకున్న టమాటో ప్యూరి ఉంటది కదా ఆ టమాటో ప్యూరి ఆ అల్లం ఇప్పుడు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులోకి యాడ్ చేసి ఆహ్ టమాటో ప్యూరీ మంచిగా కలుపుకొని టమాటోస్ నుంచి ఆయిల్ పైకి దేళ్తుంది కదా ఫ్రై అయినాక అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అందులోకి కొద్దిగా ఓ ఏమంటారు మెంతి సా దాన్ని ఏమంటారు దాని పేరు గుర్తుకు రావట్లేదు
దియా
మెంతీ మెంతాకు ఎండబెట్టుకొని చేస్తే కస్తూరి మేతి
తినండి
మ్మ్ అ అది కస్తూరి మీరు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాక
ఓహో ఆయిల్ మొత్తం పైకి వచ్చిదా
సాల్ట్ కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పౌడర్ ఉంటది కదా
మ్మ్
అది యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైన్యికు ఆల్రెడీ ఉంట పెట్టుకున్నరా ఈశాన్ ఉంటది కదా అది దానికి ఇట్లా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి టమాటో ఫ్లేవర్ అంతా ప్యూరి మొత్తం రైస్ కి పట్టుకునేలాగ అంత కలుపుకొని కలిపినక పై నుంచి కొద్దిగా కోతిమర యాడ్ చేస్తే అయిపోద్ది
అవునా బాగుందండి ఒకసారి నేను ట్రై చేస్తా
ట్రై చెయ్యండి బాగుంటుంది టేస్ట్ ఏం చేస్తున్నప్పుడు ఏం చేసుకోవాలి
మ్మ్ మీకు ఇంక్ అంటే ఇది ఒక్కటే వచ్చా ఇంకా వేరే వంటలు గుడా చేస్తా ఉంటారా
మాక్సిమం అన్ని నేను కూడా యూట్యూబ్ లో చూస్తే చేస్తా ఉంటాను కొన్ని అన్ని చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంటాయ్ నేను చెస్తే మీ వాయిస్ బ్రేక్ అయితుంది హలో మీ వాయిస్ బ్రేక్ అయితుంది
ఇప్పుడు వినిపిస్తుందా మీ వాయిస్ అయితే నాకు క్లియర్ గానే ఉందండి హలో వినిపిస్తుందా అండి